చెప్పు
చెప్పాలి మీకు రూమ్ లో టీవీ ఉన్నాదా
ఉంది
తీటీవున్నా
అవును
మంచిగానే ఉన్నది మీకు
అన్ని ఉన్నాయి ఆ ఫెసిలిటీస్
వాషింగ్ మషన్
న ఆయనా ఆయన ఏముండే ఎవరని తెసుకుంటే తకుంద ఇప్పుడు
అంతే
ఉ
మరి హోటల్స్ అవి టిఫిన్లు దొరుకు
మాకు మాకు ముందే ఉంది కదా హోటల్
అవును అప్పుడు రూమ్ కంటే ఇప్పుడు దగ్గర అయితే
ఇప్పు రోడ్కి ఇప్పు రూమ్ ఇప్పు రూమ్ రోడ్క ఇ ఇ ఇదే బాగుంది
ఈ రూమా కిందన్నేనా ఇది
కిందనే అంటే రూమ్ అని అంటే రూమ్ అంటే ఇ ఫెసిలిటీస్ అన్ని ఇదే మంచిగా అనిపిస్తుంది మంచి ముందే రోడ్డు మంచిగా బోర్ అనిపిస్తారు మనుషుల ఉన్నట్టుంది అప్పుడు ఉన్నదేమో
ఆ బాగా మూలకి అన్నట్టున్నది అది
ఘోరం అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా మాకే ఆ ఉంటది పక్కకు పక్కకు హోటల్ వాళ్ళు ఉంటారు ఇవాళ టూ ఇ టూ తిరుక్కుంటా బ ఉంటారు
నిన్నన్ని రూమ్స్ ఇది
ఇది ఒక హాలు హల్ అనే ఇట్లా పా కిషన్ పెట్టి ఇచ్చిలుట్ కిచెన్ లా కిచెన్ హాల్ లాగా చిన్నగా ఇంక పెద్ద బెడ్రూము ఆహా లేదు గోడనే
గోడన్న ఎలా
ఆ ఇంకొకటి బెడ్రూమ్
మంచి ఎంత ఏది రెంట్ మరి
ఫై్
మూడు రూమ్లా
ఆ ఇద్దరికి ట టూ ఫైవ్ టూ ఫైవ్ హ్మ్ అంతే
ఇంకొకటి ఇటి ఇరవై రోజులు అయితే ఖతం మళ్ళ సమ్మర్ లోఅప్పుడు ఖాళీ చేసేత్తారా లేకపోతే ఎట్లా మరి
లేదు ఉండుడే మళ్ళా ఖాళీ చేత్తే మళ్ళ ఎవరైనా వచ్చి ఆ
హ్మ్ సామాను ఉంచుకోని వత్తే అయిపోద్ అంతేన ఇంక మళ్ళ నేల నేనాయే ఇంకేం సంగతి మరి అందరు రేపు ఇద్దరు పోతారా
లేదు అక్క ఇప్పుడు వేల్లేదు గుడ్ ఫ్రైడే కి పోతది
ఆహా ఎప్పుడుంది గుడ్ ఫ్రైడే
మంచి శుక్రవారం
ఆ మంచి శుక్రవారం
హ్మ్
ఇంక మల్లేమైన షాపింగ్ లా ఆర్డర్ పెట్టినావ డ్రెస్
పెట్టినా కానీ తిన్నగా పెడతానే ఉంటా ఇదియ్యో
మాకేమో కనబడు
ఇంగో మీరా విచ్ చూసి మంచిగా లే లేవు అనుకుంటారు నీకు నేను ఒక టాప్ చూపెట్టినా కదా మొన్నా బ్లాక్ కలర్ది ఇది ఎట్లుంద అని అడిగితే నువ్వు ఎట్లుంద అంటే నువ్వేమన్నవ్ నువ్వేమన్నావు చెప్పు మంచిగా ఉందన్న లేదన్నావా
లేదు అన్న గట్లనే
ఎట్లనే ఉంది మంచిగా లేదు అన్నావ్ మొన్కి కూడా అట్లనే ఉంది అది వచ్చే దాక ఎట్లుందో తెలుసా
ఆ
ఓ సూపర్ ఉందది
ఊహూ
వచ్చినాంక తెలుస్తాయి అలాగే చూస్తుంటారు
రిటర్న్ ఉంటాది దాంట్లో
ఉంటది
ఊహూ చూద్దాము ఒక సారి
పెట్టుకో
ఏమల్లే ఏమన్నా ఒక మేకప్ వత్తే నెక్స్ట్ టువెల్త్ ఉన్నది
వచ్చినాంక పెట్టిత్తా
హ్మ్
ఆ
అదే మీ ఫ్రెండ్కి చెప్పు మేకప్ ఎప్పుడు పెళ్ళి
ఆ మేకప్ పెళ్లా ట్వంటికి ట్వంటికి హ్మ్ అవును
హ్మ్ అడిగి అయితే చూడు
అడుగుతా
హ్మ్
మ్మ్
ఏ ఊరు వాళ్ళది
వాళ్ళది రాళ్ళపేట మంచిర్యాళ దగ్గర
మంచిర్యాల దగ్గరన
మ్మ్
ఎక్కడ నుండి అప్ అండ్ డౌన్ చెత్ ఆహా ఇక్కడ నుండి అప్ అండ్ డౌన్ చేత్తద మరి స్కూల్ కి అత్త గారిది చెప్తున్నావా
మా అత్త గారిది వాళ్ళు వాళ్ళది ఇక్కడనే కదా బోరుకూడా కదా మీకు తెలుసు
ఆ గదే మరి ఆ
ఇంకా
ఆయన ఏం చెత్తాడు
ఆయన ఎలక్ట్ర్రిష్యన్
గవర్నమెంట
లేదు
ఆ ఆహా
ఆ
త్రీ మంత్స్ పోస్టింగ్ ఎక్కడ
ఈమెది మా స్కూల్ కంటే కొంచెం ఒక పది పదిహేను కిలోమీటర్లు ముందు
ఆహా
మ్మ్
వత్తద ఎప్పుడున్నా
ఆ కలుస్తది కాంప్లెక్స్ మీటింగ్లల అట్లా
నా ట్వంటీ ఫస్ట్ కు తిను వన్ లేదా
మ్మ్ లేదు వెళ్ళలేదు
చెప్పాలే
ఏ చెప్పింది పాప నాకు ఆ రో జు మళ్ళ స్పెషల్ గల్లి పెట్టి ఒక్కరు రోజుక వెళ్ళాలి
మ్మ్ అదే ఈల్లందరూ శారదా ఏ అందరు పోయినట్
ఆహా అవి పోతుర్రు కర్ ఖచ్చితంగా ఆళ్ళ ఫంక్షన్లు ఎక్కువ సాద్ మిక్స్ కాదు
మ్మ్ హు హు హు ఆ ఇంకా ఆమె ఎప్పలేగాని అయినా పంపించిండు ఫోన్ లో
ఆ నేను అట్లా పంపిత్తే ఇంక అసలే పోకపోతున్నా అని ఫోన్ చేసి కూడా చెప్పింది
ఆ
మ్మ్ హ్మ్ హు సరే రా పోదాం
చేయలే చెయ్యది
మ్మ్
ఇంగ ఏదన్న అవసరం ఉంటే హాయ్ అని పెడతది మెల్లగ
అవును అవసరం ఉంటేనే వస్తది నాకు కూడా అంతే అవసరం ఉంటేనే ఇస్
ఏవన్నా చీరలు ఎక్కడ జ్యువెల్లరీ ఎక్కడా నావి స్క్రీన్ షాట్లు పంపి ఆ లో మసేజ్లు పెడితే అప్పుడు నేను రిప్లైఇయ్య
మ్మ్
హ్మ్ హ ఎందుకండి చెప్పాలే ఎంత మంది ఉంటారు మీ ఆ స్కూల్ లో స్టూడెంట్స్ పాటే వాన్ వీళ్ళది ఇక్కడ స్కూల్లో ఆ ఈ రెం టూ టైమ్స్ వెళుతున్నారంట కదా హాఫ్ డే ఏం కాదట ఫుల్ డే అంట కదా
అదెవరికి జున్ను వాళ్ళకా ఎందుకు
ఏమో ఎవరో అసరలేదని కంప్లైంట్ ఇచ్చిందంట చదువు వస్తలేదని కంప్లైంట్ ఇచ్చిండంట
ఎవరికి
ఏమో తెలవది అప్పుడు అన్నది ఇగ వీళ్ళని కూడా తీసేసి స్కూల్లో ఏసేసరంట
అవునా
ఆ
ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారటనా స్కూల్లో
కావచ్చు మరిగా ఇస్తాడు ఆయన పాపం ఆయన ఇస్తాడు
అవునవును
ఉహూ
అప్పుడు నేనున్నప్పుడే నన్ను చదువు
అవును ఆమె కొన్ని రోజులు ఇట్లా చేస్తా ఉండే అంతే
అదే అదే అంతేం లేదట అంతేమి కూడా అత్తలేదట ఇగా వీళ్ళకి
అవునా
హ్మ్ కొత్తల్నే మురిపించిందేమో
గట్లనే ఉంటది మరి
హ్మ్
హ్మ్
ఇంగ తీ మరి గా తక్కువ అయితే తక్కువ కొంచెమన్నా వత్తే మంచిగనే రా ఇ ఇప్పుడు బానే మంది ఉన్నారు దాంట్ల
ఔను నర్సరీ స్కూల్ల
ఆ మస్తు మందు ఉన్నారు మంచిగనే కరా టే చేపిస్తున్నారు అన్ని చెప్తున్నారు నేను స్టూడెంట్స్ ని చూసిన కదా మళ్ళా ఆ ఆ మళ్ళా ట్యూషన్ అచ్చినాక ట్యూషన్ కి పంపిత్తే అయిపోతది
గంతే మళ్ళ అక్కడికల్లా స్కూల్ లా సార్ దగ్గరికి పంపిత్తే అయిపోతది
అదే
సార్ చెప్తానా
అవునవును అదే మంచిగా పెద్దగానే పెట్టినట్టున్నాడు
అవును
హ్మ్ మంచిగా అక్కడికి పంపిస్తే అయిపోతది
అంతే
ఇంకా చికెన్ వండుకుంటారా రూమ్ లో
చికెన్ ఇంకెప్పుడు వండుకోలే నిన్న బిర్యానీ తెచ్చుకొని తిన్నాం
హ్మ్ మీకు బిర్యానీ మంచిగా ఉంటదా ఆడా
ఆ ఓకే తినొచ్చు అన్నట్టుండే అంతే ఇగ మరీ ఇట్లా వావ్ అన్నట్టు వన్ ట్వంటీ
అవునా ఒకసారి లో మండీ తినాలి పోయి
ఆ అప్పట్ల అన్నారు కదా తిందామని
హూ తినుడే అయితలేదు
వత్తున్నావా రేపు
చూడాలి వస్తాం అనుకుంటున్నాగానీ ఇంకేం
ఎందుకు రావు మంచిగా శ్రీరామనవమికి ఫోటోషూట్ జ్ చేసుకుందాం
చూద్దాం చూస్తారేపు మష్ అవునట కదా నథింగ్ మతీం కంటది ఇన్నాం
ఆ
అదే ఒకసారి మంచిం వయ్యాలి షూట్
ఉ
ఏటన ఓ వాాల
పోదాం మదాం ఇవాళ వాళ్ళు వెళ్ళిపోతా అన్నారు కదా అటు అవున్న రామర్ పైన్లా
వెే ప్రేమ ఓతారాన్నారు
ఆ హ
రేపు బోతరు కావచ్చు
అవు
మాకైతే బిర్యానీ స్మెల్ వస్తుంది ఇక్కడ మర ఎవరైనా చె అక్కెనందు తండు ఏంటి
అవునా ఇకా
ఫిష్ు తినాలి బాగా రోజులయింది
తిను మొన్ననే అంట అంట అ కదా ఫిష్
ఏ ఫిష్ తెచ్చుకోలే రోయియా లో ఇక్కడ సండే బాగానే ఉంటాయి
అవునా
హ
హ హ
మీకు దొరుకుతాయి ఫిష్ు
ఆ దొరుకుత మాకు ఇక్కడ ఉంది సరే మరి నేను మళ్ళీ మాట్లాడతా
ఓకే బాయ్